హలో ఏమైనా
ఏమో రా ఇంతకుందు మీ అక్కకు చేత్తే కూడా అట్లనే అయింది సగంలోనే
ఎట్లయినట్టు తను మళ్ళీ కాల్స్ వేస్ట్ చేయలేవు ద నెటులేదా నెట్ నెట్టు లేదా
అసలు నెట్ ఫుల్లుగు ఉంది
మరి ఎందుకు పోతాంది కొద్దిసేపు ఉండి, కొద్దిసేపు బోవుడు వంగుతానవా ఎయింది కొంపదిసి ఏమన్నా
నేను వంగుడు కూడా కాదు కూర్సున్న చెట్టు కిందనే
అ మరి ఇప్పుడు ఇంత ముందు కాల్ కట్ అయింది, నలభై సెకండ్ నిమిషాలకి నాలుగు నిమిషాలకి కట్ అయింది. అసలు ఎంతసేపటికి హలో హలో అని పడుతలేను
ఆ అసలు విన పడతలేదు కాల అవి పడ్డాయి డబ్ ఇట్లా ఎంత అ నొక్కాల అనేది
అదే అదే
ఇంతేముంది మీ ఎక్కకు చె మత్త కూడా అట్లనే అయింది మధ్యలోనే కట్ అయితాంది.
సిగ్నల్ నీకే లేద్ అయితే ఇగ
సిగ్నల్స్ ఎలా మంచిన ఉం దరాసలు
మరి ఎందుకు కట్ అవుతుంది
ఏమో మరి ఎట్లా న ఇ ఇప్పుడు చూస్తే తెలుతది ఇక
మ్ సరే సరే సరే అక్క చెప్పు ఇంకా
కోలాటం ఇత్తాంరా.
న్న కొత్తగా రెండు పాటలు అంటే అప్పుడు రామ్ రామ్ అన్నా నేర్చుకున్నాం కానీ ఏయ లేదు. అదొకటి ఉంది. ఇంకోటి శ్రీరామ అన్నా పాటకు నేర్చుకున్నాం రెండు పాటలకు.
మీరే నేర్చుకుంటార్రా లేకపోతే ఎట్లా.
ఏ లేదు మేమే. అంటే కొంచెం వేరే వేరే వాళ్ళు ఎసిన వాటిలో అందులో కొంచెం మనకు వచ్చినయి చూసి ఎసుకున్నాం. ఆ మరి ఇగా ఏంచెత్తం. ఇగ ఊకె పాతయి ఎత్తే కూడా
బాగుండదు ఊకా అయే ఎసినా కూడా
అదే అదే
ఏందమ్మా వీళ్ళు ఎప్పుడు ఎసిందె ఎ తాండ్రూ
ఆ అట్లాని ఇగా పాటలు మార్చినం. ఒక్కటి ఇగా ము ఇగ ఇయల మల్ల సాయం త్రం పోతే ఇయలరేపు పోతే కతం.
ఇయ్యాలా రేపు పోతరా.
ఆ ఈ మినుముకు ఈ డ్యాన్సులకు ఈ మినుముకు డ్యాన్సులకు కాల్లు పోతన్నయి.
ఈ పొద్దుగూకులొమ్ముుడు కదా అసలు మినుం పీకటానికి
ఆ
అ బాగా అయితుందొచ్చు.
ఆ అయితాంది మంచిగనే నిన్నయితే ఇగా అలిసిపోయినం. మస్తున్నయి ఇగా అసలు నిన్న ఐతే ఎండ ఎంగొట్టింది. ఎండ బాగ గొట్టింది. హ్ ఇయాళ కొంచెం గాలి వచ్చింది. ఇయాలా కొంచెం పర్లేదు గాలి చ్చింది కొంచెం పల్చగా గది అంతా జిలా జిలా చె ఇరుగున్నయి అసలు ఎందో అసలాకాని ఆ మినువు కూడా మండే కట్టలె ఏం కట్టలె. పెసరు ఓ తీరుగుంది కాని మండే క మేంఅయితే ఏం లేదు మామూలు గనె ఉన్న కాడికి దొడ్డు గింజ కాని బాగా మినుము ఇట్లా కట్టలే మండే కట్టలె. ఆ చెప్పు
అ
తేజాలు త్రీ ఫోర్ వన్ మొత్తం అయిపోయిందా కోపిచ్చడ అంటా అనా త్రీ ఫోర్ వన్ తేజాలు మొత్తం అయిపోయినాయి అక్క ఒక రౌండు
ఒక రౌండ్ మొత్తం అయిపోయింది
అదే
రెండో రౌండ్ ఏప్రిల్ పదో తారీఖు వస్తుందిలే
మరి పోయినయా తొక్కిల కాయలు
అప్పుడు ఆ ఆ మార్కెట్కి ఇప్పుడాడ ఎండక ఇట్లా లేట్ అయితదిరా
మార్కెట్ పోయనయ
ఇట్లా పోలే పోలే ఎ లేదు రామ్మ లోపల ఇంక లేట్ అయి చది
సరే సరే
టైం బడుతది ఇంకా
అదే అదే
కందులు ఎన్నయినయ్ మీ అక్కోళ్ళకి
ఏవక ముత్తరాట ఎవ ఏవైనా గావాలంటే అమ్ముత్తరాటగా అమ్ముతరట
అవునా అమ్ముతార అంటేనా
ఆ పెద్దక్క మ్ముద్దట చిన్నక్క మ్ముద్దట
అట్లన
ఆ తీసుకుంటావా
అదే అడుగుదాం అదే అదే అదే అవునత్తా రేట్ కిత్తనేమల్లే లేకపోతే తే తీసుకోవాల్సి ఒత్తుది
ఏ రేటు
డెబ్బై ఐదుగదరా డెబ్బై డెబ్బై ఐదు నడుతుంది
అదే ఎవరో తలటగా ఎవరు అమ్ముతళటగా ఆ ఆ గన్ తె మారీగా
అదే అట్లాయితే తీసు కుందామాని
ఏమొ ములు పిన్నితో భయాం టంది దింపక్ ఎంటెనటగా
అవునా
ఏ మో మరి ఆ మినుములు ఎట్లు ఉన్నాయో గాని ఎనభై అనీ అన్ టాంగ తెలిసింది వివరం మనకు పూర్తిగా కూడా తెలవదు
ఆ
ఎన్బయాట అన్నారు
ఆహా ఎనబాయ్ లేక్ క్కైతే తీసుకుంటే పోతది ఏముందడ
అదే అదే అంటే ఈ కొంచెం మరి పిన్నోళ్లు లే మంచిగున్నాయి లే ఆ
అదేలే కొంచెం తేడా ఉ టై కద
ఆ కాదు త్రి పర్ న అమ్ముతవా
అదే మరి కొంచెం సప్పగుంటయి నీకు నచ్చితే తీసుకో
పోయిన సారియి కాదా
ఆహా ఈసారి కొంచెం వేరే కొంచెం సప్ప గున్నయన్నట్టు
అదే అదే
హు అ కొంచెం ఆ బాగాగా కారం కాదు అ సరగ్గాదు మోయినంగుంటది అట్ల అయితే తీసుకుం టంటే
ఊ సరే మరి ఒక మాట స్రవంతి ఆ క్క లని ఒకసారి అయితే అడుగుతా మరి వాళ్ళు ఏం కాయలో అమ్మలకి ఇంట్లో కూడా కావాలి కదా అందుకు హచ్ఎం త్రీ ఫోర్ వన్ కదా
అచం త్రీ ఫోర్ వన్ ఎరా త్రీ ఫోర్ వన్ ఏ గాని ఇదేందంటే అంటే కొంచెం కారం తక్కువ ఉంది అన్నట్టు
అదే
ఇప్పుడు పచ్చిమిరకాయలు ఆప్పుడప్పుడు పెట్టినా కదా దా
అవునవును చప్పగున్నాయి అంటే నేను ఇట్లా ఏం చేస్తా అంటే మామూలునే మిరపకాయలు తక్కు పోయత్త ఉ
ఆ
కారమే ఎక్కువ వేసుకుంటా అట్లా
హా హా ఆ అట్లా మంచిగానే ఉంటది నేను పట్టించుకునేది అదేరా
అదే అదే
ఉ ఏముందో అదే మంచిగానే ఉంటది కాకపోతే కొంచెం ఆ కారం చిక్కగా ఉంటది మ సింగల్ పట్ కు ఇట్లాగానే కొంచెం ఇట్లా అన్నట్టు అనుకోరా అది ఇంకా కొంచెం ఎక్కువ
అదే అదే
అట్లా
ఉ
అందుకని మొన్నా ఎవరు అన్నారు రా అడిగి అయితే అట్లన్న నీకు నచ్చితేనేమో తీసుకో
ఆ
లేదంటే ఏం లేదు అట్లా
సరే అక్క
ఆ
అవి సరళ అక్కా వాళ్ళవి కూడా పెద్దగా ఉన్నాయి మంచి మంచిగానే ఉన్నాయి కానీ
హా
సరళ అక్కా వాళ్ళవి ఉన్నాయి
ఆ
ఉన్నాయి అయితే ఇక నీకాడ తీసుకుంటా కదా అని త్రీ టు వన్ ఏ
అదేలే ఆ మనవి కూడా కుంచం పొడుగు ఉన్నాయి రా కాయ
అం
కాయ మంచి పొడుగుంది బాగుంది మన ఆ కాయ కూడా పొడుగు ఉంది మ మచ్చి ఉంది కాయ చిన్నగా అన్నట్టులేనే లేదు అసలు
ఆ
అట్లా మంచి ఉంది కాయక అయితే
సరే మరి తీసుకుంటే ఒక ఐదురు కిలోలు
కాయకి అయితే దోకా లేదులే తీసుకు
ఆ మూలాన
కాయ అయితే మంచిగా ఉంది దోకలేదు కాయకి అయితే గిట్ల తీసుకో
అహా
నీకు అటు అయితే నేను ఇత్తలే ఆటో ఇట ఏముందు ఒక పది రూపాయలు ఆటో ఇటో
ఆ సరే అక్క ఆ
అహా నీకు కథ నే తాలే
ఆ అయితే మొన్న రాను పిన్నిని చిల్లరిచ చిల్లరిచ ము చిచ్చ గురించి అడిగినా
ఆ
అవి ఐదు వందల ము ప్పైకి ఐదు వందలు ఇచ్చింది ఆ తట పిన్ని నీకు
మ్మ్ మ్మ్
నీకు ఇయ్యమన్నది డెబ్బై రూపాయలు.
నాకే ఇయ్యమన్నదా.
ఆహ్ ఆహ్.
నీకే నువి. ఇచ్చిన అంటివి కదరా అత్తమ్మకి.
ఆహ్ ఇచ్చినా అంటే మళ్ళా వాటిని వద్దులే అని నావి నాకు ఇచ్చేసింది. నీకే ఇయ్యమన్నది. ఆహ్
అట్లానా.
ఆహ్. ఆహ్ డెబ్బై ఒక యాభై. ఆ రోజు నాకు ఇచ్చినావుగా.
ఆహ్ ఆహ్. నీకు నేను వంద ఇయ్యోద్దా.
ఆ వంద పోతే ఒక ఇరవై ఇత్తే అయిపోద్ది.
ఆహ్ గంతే.
ఆహ్
అదే నువ్వు ఆ రోజు ఇచ్చినావు కదా. సార్ నాకు.
అదే అదే.
ఉమ్
సరే అక్క ఏం కూరా.
అరే ఇయ్యాల ఏంది పచ్చిమిరపకాయ పచ్చడి.
ఆహా సరే సరే నేను కూడా. పప్పు చారు చేసిన ఇవాళ.
ఏందోత్తాలేదు కూరలతోటే సావుఅయితంది.
సరే.
మీది.
ఆహ్ అక్క.
నువ్వేం చేస్తున్నావ్ రా నువ్వేం.
పప్పు, చారు పప్పు. చారు చేసిన పప్పు చారు, పప్పు చారు.
పప్పు చారు జేష్నవా.
ఆహ్ ఆహ్ అదే నీకు సిగ్నల్ సరిగ్గా ఉం. ఉంటలేదక్కా. అంటే చూపిస్తుంది కానీ గుంజుకుంటలేదు గుం. కొంజుప్.
పాయింట్ లైకి చూపి
ప్రాబ్లమ్ అక్కడ వస్తా ఆ
ఇడ మంచిగానే
ఇ
సరేలే మరి అయితే ఉండ ఇంకా వాటర్ వాటర్
ఆహా వాటరా ఆ సరే అక్క ఉం